ఇంటెక్
ఆ వినిపిస్తుంది ఇప్పుడు ఇందాకా ఇనిపించలేదు అసల్కీ
అవునా
ఆ ఏం చేస్తున్నారు ఏం చేయలే ఇప్పుడె నీళ్ళు పోసి వచ్చా
అవునా ఆహా తిన్నారా ఇంగ తిన్లా తిన్నారా
ఉహు వొండి అన్నం వొండి ఆడబెట్టానూ తొమ్మిదికి మేం తినేది
అవునా వచ్చార అన్నా
ఆ ఉన్నార్ ఇంట్లోనే
ఊహు
ఫైవ్ థర్టీ కె ఒచ్
ఊ
ఏం సంగతులు
ఏముంది చెప్పాలి నువ్వే ఆ పాప ఏం చేస్తుంది
ఆమా ఇందాక మూతి పగల కొట్టుకొని ఇప్పుడు కూరగాయలు లెక్క పెట్టుకుంట్
ఎట్ట కింద పడిందా ఏమి
ఆ గడప నుంచి ఎక్కి దూకింది
ఆ
ముక్ పగిలింది పెదం బగిలి కొంచెం వచ్చింది
బ్లెడ్ ఏమన్న వచ్చిందా మామూలుగానె తగిలిందా
వచ్చింది బ్లడ్ వచ్చింది
ఆ చూసుకునే పన్లె నువ్వు
నే అక్కడే ఉన్నానూ ఆమ్ మామూల్గా దిగుతా దిగుతా ఆంతను ఎగిరింది
అవునా
ఊ ఎగిరండె సరికీ అట్ల వచ్చింది
ఫ్యాన్ ఎయ్ పో
ఆ మూడు సంవత్సరం అయితే పళ్ళు రాలుతుండే ఆ
అదే కదా ఊ
ఏందమ్మ డాయరా ఏస్త
డైరా ఆ డైర
హు ఏమో చేసావ్
పొద్దున్న దోసకాయ్ మనక్కయ్య చేేసాను ఉంది
అవున ఆ సాంగతులింక
ఎం ఉంది నేను ఏడిపిల అది డ్రస్సు చేతిలో చేయి పెట్టాల్సింది తలకాయ్ పెట్ట
పాపం అదే గద మీ ఫ్రెండ్స్ అందరు ఎక్కడ ఉన్నారు చ మీ కోర్స్ చదివినొళ్ళు నువ్వు బీబి కదా ఏం చేసింది కోర్సు బిజినెస్ ఉంది కదా
ఆ పెట్నన చేయి కొంతమంది ఏమో ఎంబిఏ జాయిన్ అయ్యారు
ఉ
ఆ వేకెన్సీ లేక
ఆహా
ఆగిపోయారు
ఉమ్
ఒక ఆమె చేస్తుంది కడపలో తెచ్చారుగ ఆ
అవునులే ఏదో ఒకటి జేయాలిగా
వాళ్ళు వైశాసు కదు
ఆహా త్వరగ జ
ఆ ఆ ఏం లేదంటే ఇందాకే అడిగింది
అవునా
ఆ ఇప్పుడు ఏం లేదులే టైమ్ పట్టుది
ఉ
మొన్నెగా అయిపోయింది లీవ్ అయిపోయింది లోకల్ కంపెనీ హెచ్ఆర్గ చేస్తుందంట
యక్కడ కడపలోన
ఆ
ఉహు
ఏదో లోకల్ కంపెనీ ఉంటే
ఉ
హెచ్ఆర్గా చేసుకుంటుంది ఏదన్నా పదమూడు ఇస్తారంట
పదమూడేనా ఎన్ సబ్జెక్ట్ వచ్చిదిలే అట్ల పోయినా
ఆ ఎందు కాళి ఉండడం మన
హ్మ్ మేం జెసేదైతే మొత్తం వేస్ట్ అస్ మేం జెసేదైతే వేస్ట్ అసలు ఫ్యూచర్ పర్పస్ ఒక్క పర్సెంట్ పనికి రాదు
అప్పుడ్కపుడికే మనకి
కాకపోతే ఇంకా ఖాళీ గుండ్లేను అలా ఏదో ఒక జాబ్ ఎత్తుక్కోవాలిగా ఇప్పుడు యడున్నయ్ గవర్నమెంట్ జాబుల్ గూడా
యడున్నయ్ అసలు ఒక్కట్ గూడ్ లేక్పోతే అసలు
వీళ్ళకే దోప్ దీర్ పోతున్నయ్ అన్ని వీళ్ళకే చెబుతున్నారు
అవునా సచివాలయం అంటే ఇంకా అంతేనమ్మా ఇంతకు ముందంటే వాలంట్రీలు ఉండబట్టి వాలంట్రీలకు అయిఇయి పనులు జెప్పి చేపిచ్చారు సచివాలయంలో అప్పుడు ఖాళీగ్ కూర్చుండే వాళ్ళు వీళ్ళన్నీ తీస్కొచ్చి సబ్మిట్ చేసేదే గదా ఇప్పుడు వాలంట్రీలన్ తీసేసిన్ల
తీసెసారు వీళ్ళకి కొంతమందిని కాంట్రాక్ట్ బేస్ మీద్ కొంతమందిన్ బెట్టార్ మళ్ళీ
వీళ్ళ కింద
ఆ వాళ్ళకి పదిహేన్ వేల్ ఇస్తారు
హ్మ్ హు హు
ఆ వాళ్ళన్ గూడ్ మొన్నే ఆపేశారు
అదే ఎట్ ఆ కాంట్రాక్ట్ బేస్ అంటే అది ఉన్నన్ని రోజులె తర్వాత ఏమ్ ఉండదు గదా
ఆ మళ్ళీ ఒక అర్నేళ్లు పెంచార్
ఆహా
ఆ మళ్ళా అస్తున్నారు మలెప్పుడు తీషేస్తారో వాళు
హ్మ్ ఈ వాలంట్రిలు పెట్టాకు వాలంట్రీలు ఉండబట్టే కొంచెం వర్క్ అనేది పై వాళ్ళక్ తగ్గిచ్చి ఎందుకంటే కింద వీళ్ తిరిగన్ని చేస్కొని ఆతరు కాబట్టి ఇప్పుడు ఏద్ జెస్కోవాలన్నా మనం వెళ్లాల్సి వస్ వుంది ఏదన్నా మీ సేవకైనా వాట్కైనా వీటికైనా ఇంగ మనమే అళ్లాల్సి వస్తుంది అప్పుడు ఆదా వాళ్ వాలంటీర్లు ఉండబట్టి ప్రతిది వాళ్లే ఇంటికొచ్చి అన్ని తీసుకొని పోయేవాళ్లు ఇప్పుడు అది కష్టం కదా క్యాస్ట్క్ అప్లై చేయడానికి నాన తిప్పలు పడ్డా నేన్
ఏం గావాలి ఏం లే మీళ్లా అయి లేకనే వీళ్లను మాముల్గ అసలు ఏం అడుగుతారో అయ్ దెమన్టర్ ఇద్ దెమన్టర్ అన్ని వీలే దేవాలా
మర్ తప్పదింగా ఎటైనా ఒక్ మన్ష్ కింద ఇంకో మన్ష్ ఉంటేనే కొంచెం పైన వాళ్ళకి తగ్గిద్ది లేకపోతే ఇంగ కష్టం గదా చేసావ అమ్మక్ ఫోను
చేసింది ఇందాకే సూతకం వచ్చిందంటగా వాళ్ళకి
ఆ అవును మరి మేము
కానీ వీళ్ళు వాళ్ళ ఇంటికి పోరుంట ఎప్పుడు పోలేదంట వాళ్ళు వీళ్ళ ఇంటికి రారు
మరి ఇంకెందుకు సంబంధం లేదుగా
సంబంధం లేదు మా అమ్మ చెప్తుంది మాకు పట్టెంపు లేక్కువ మేము మోటోలం కదు
అవునులే
పోతేను ఇప్పుడు మళ్ళీ మా ఇంటి మామ్మోల్ ఇంటికి పోయది
నువ్వ
ఆలా
అంత ఇంకొచ్చి నీళ్ళు తాగిపోవాలి కదే
ఆ
నా ఇప్పుడు వచ్చింది వతదిలే నీకు మ
ఇంకా రేపు నెలలో రేపు నెలలో అయిపోయిదంట
ఆహా
ఆ రే
అదే అప్పుడు రమ్మం తే రాలేదు ఏసీబిగీద్దానికి అంటే ఇట్ట ఎవరో చనిపోయరు అని చెప్పికి రకిల్ వేరే వాళ్ళని పిలుచుకచ్చు కొని బీగిచుకున్నం హౌస్ షిఫ్ట్ అయ్యాం కదా
అయిపోయిందా
ఆ అయిపోయింది ఇప్పుటికి వారం అవుతుంది వారం కాదులే ఫైవ్ డేస్ అట్ట అవుతుంది
హ
నాలుగు రోజులు చచ్చిపోయాము అయన్నీ సర్దుకొని సర్దుకొని అల్లాడిపోయా మన ఇప్పుటికి పని అట్టేలా ఉంది ఇంకా ఇప్పుడు దాకా ఇంకొన్ని బాక్సులు అవన్నీ తీసి సదుకోని ఇంగ కొంచెం బయటకి వెళ్ళేసి వచ్చా ఇప్పుడు బజార్కి వెళ్ళి అయి తీసుకోవాల్సి పని కస్తలే అప్పుడు అడిగితే నాన చెప్పాడు ఇట్ల అల్లు రాకూడదంట సరేలేని మనిషిని పిలుచుకుని వచ్చి పెట్టాంలే
ఆ సూదకం వచ్చింది ఇప్పుడు కొత్త ఇంటికి షిఫ్ట్ అయిపోయారు అయితే
ఆ రెంటికి రెంటికీ వచ్చాం కదా
పదివేలా ఇరవైయ
పది
అబ్బో
బెట్రర్
బానే ఉందా
ఆ పర్లేదు బానే ఉంది టూ బిహెచ్కే ఏముంది కాపోతే ఫోర్త్ ఫ్లోరు
లిఫ్ట్ లేదు
ఉంది ఆడ ఆక్స్ వస్తాడు ఒడు ఊరికే ఆపుతాడు ఆడితో తాగాద కూడా అయిపోయింది
చోటు ఉనదు
వాడినీ అసలు ఒప్పుకోరుగా అసలు అపార్ట్మెంట్స్ లో పెంచుకోకూడదు అని చెప్తుల వాళ్ళ మేమే ఇగ చిన్న లోపల పెట్టుకుండేది కాసేపుడు సాయంత్రం పూట అట్లా బయటికి తీసుకెళ్ళలి మళ్ళీ లోపలికి తీసుకోవచ్చు వాడు అసలు లోన్లీ ఫీల్ అవుతున్నాడు ఎవరు కనపడిపోయాలి కి పిలుస్తున్నా కోరికేస్తున్నాడు కోపంతో ఉ అప్పుడుదక్ మొన్నటి దాక్ ఇ ఒంటిమి బాబాయల్ళు వచ్చిండే మొన్నటి దాకా
ఆ
వాళ ఒక రెండు రోజులు ఉండి వెళ్ళిపోయారు మీరు చుట్టాలు ఒకరి మీద ఒకళ్రుు వస్తా ఉండరు అప్పుడుా పెదనా నళ్ళు వచ్చారు ఇల్లు సద్దడానికి పెద్ద మళ్ళు వాళ్ళు సర్దేసి హ
హైదరాబాద్ నుంచ
అది ఎందుకు వచ్చింది దాంతో మాకేం పని దాన్ని అసలు పెద్ద కద్దమ్మా అని కూడా పిలుస్తానా నేను మా మా అమ్మ వాళ్ళ తానేవరు పిలుస్త్ తరుకద్దమ్మని పదివేలు దొబ్బిందే నాది
ఎందుకు
వీడికెమని చెప్పింది మామకి నరే రమేష్ మామకి
హ
ఇప్పుడు నువ్వెవరు అంటుంది వేపించుకున్నాక తెలుసా నాకు సంబంధం లేదు ఆ ఎవ్వరం మనింది
హా
ఇంకా మళ్ళీ నేను వాయస్ కట్బెట్టి ఇప్పుడు నా కష్టం నాకు తెలిసిద్ది కదా నాకు వీళ్ళతో వాళ్ళతో ఎందుకు అని నేన్ మెసేజ్ పెట్టా పెడితే ఇంక నన్ను వేసుకుంటుంది చిన్న పెద్ద లేదు ఇట్లా మాట్లాడుతుంది అట్లా మాట్లాడిద్ది
అంతే అంతే చెప్ది అక్కడ వాళ్ళకి కూడా అంతే చెప్తది
నేను ఏమన్నానో నాకు సంబంధం లేదని మెసేజ్ పెట్టింది నాకు మెసేజ్ తెలుసా అట్లాంటిది అట్లా అంటి దానితో దాన్ని అసలు నేను మామూలుగానే తెలవను మా ఇంటి ముందుం అంటే మా ఇంట్లో ఉంటేనే కనీసం నేను పెద్దమ్మ రాని కూడా పిలవలేదు అప్పుడు మామ కర్మలో అట్టా ఇట్ట అని చెప్పి నూకింది డబ్బులు ఇంగిట్ జేస్తుంది అట్ట సోముదీన్ ఆ సరే సరే అయితే